ఆహా ఆహా ఉహూ హు హలో
కన్యాంతరం వస్తుంది మీకు
ఓవర్క్ నేను విశి సర్వా
వచ్చిత్ వచ్చిద్ది
అసలు స్టేడియం గెలక్ కున్నామాక్ ఏందండి స్ప్ ప హసలా
ఏందండి ఊరికే డబ్బులు ఇస్తంటే ఒళ్ళు వంగట్లా మీకు ఫోన్ మాట్లాడడానికి ఏందండి నొప్ తి మీకా హలో వామ్మో నేను ఎడా చూడలేదు
నా చిరాకండి అసలు చిరాక్ ఎక్కువ ఉమ్
తిన్నారా అండి భోజనం
ఉమ్మ్ తిన్న అండి కొంచెం తిన్నా కొంచెం తింటే ఎక్కువవుతుంది మరి
ఏంది మంత మీ తిన్న అంతా తగ్గిపోయింది దిష్టి తగ్గింది మీ తిండికి మీరే దిష్టి పెట్టుకున్నారు
ఉమ్మ్ ఏ
ఆఆ మీరు ఎందుకు మల్ల ఈమధ్య లావు అవుత్ లావ్ అంటున్నారు అంతలా లావు ఉన్నానా ఏంది అ చాలన్నానా
హ
అవునా
న కా
ఇంకా వర్కౌట్ చేస్తా నేను ఈ వారమే అతత న చింట్నే ఉంంది అప్పుడు ఇప్పుడు వాకింగ్ చేస్తాను ద తర్వాత ఏమోే ఫేస్ కేర్ తీసుకుంటా తన
ఇకా
ఆ ప్రస్తుతాం కదేనండి ఫెంట్ ఏం లే అ అ అ అ తన్నారం లివర్ ఫై
ఎమ ఎన్న బాబల
ఏ
డీప్ ఫ్రై ఆ ీప్ ఫ్రై ఎ
అయ్యో లివర్ ఫ్రై అంటే నాకు ఎక్కడ ఇష్టమో తెలుసాం అండి అక్కడ చూడంలేండి చెన్నై షాపింగ్ వాళ్ళ పక్కనా
ఆ
అక్కడ ఇచ్చాండి నాకుస అంత బాగుంట్
ఏన్
ఎప్పుడుెంతన్నారు మీలు
హమ్ హమ్ హు చెప్పట్లా అ మీర రజకి
ఎందు తండి యాభ రూపా రపాయల్లు కొొచ్చిది యా రూపాయల్ బట్టుకంంత ర ఇచ్చితా అండి
రిచ్ కిడ్స్ గాయ్ లేవలే అంత త నార్మల్
జని తెలీదా
చికెన్ ప్రైస్ ఎంతంది సేమ్ ప్రైజ్ ఎవరి ద్ర మా ఇంటి దగ్గర అంతే తీసుకుంటున్నారు మరి మా దగ్ మన టూ ఫిఫ్టీ రూపీస్ తీస్తున్నారు లెవర్కి
ఎందుకు మాలంద్ లో కొంచెం లివర్ ఎందాంటే ఫ్రీగానే ఎత్తారు అంతే
మేము అట్లా కాదు విడిగా ఎక్స్ట్రా ఇచ్చుకోవాలి అనుకున్నాం అంకో ఇప్పుడు టూ ఫిఫ్టీ ఇప్పుడు కేజీ చికెన్ టూ సెవెంటీ అనుకోండి మనకి ఒక స ఓ కేజీ లెవర్ హాఫ్ కేజీ లెవర్ కావాల అనుకోండి టూ సెవెంటీ బై టెంట్ టూ అంటే టూ సిక్స్టీ అంటేన్ వన్ థర్టీ ఫైవ్ రూపీస్ హాఫ్ కేజీ లివరు ఆ సేమ్ చికెన్ ఫ్రైస్ ఇంకా అట్లా అదేందిర్ అట్లా ఎందుకు అమ్ముతున్నారు నాకు అర్థం కా అట్లా వాళ్ళ
య రేట ఎక్కువ మళ్ళీ లివర్ ఎయిమన్నా
ఉమ్ అదే అండి
ఆహ్
హా
మొన్న నేను మట్ హాలోస్
ఉమ్
అది తిన్నానండి తబ్బా
డబ్ ఏంది
ఉమ్ అంటే అది కూడా మటన్ లివర్ కిడ్నీస్ అంటా
ఉహు మంచిదే అంటా
ఆ మంచి అనుకోండి చాలా
అరే వ అత్త నా కే ఒళ్ళో రాలే రై ఉండవచ్చు మే బి
ఆ నేను ద తింటే వాళ్ళు వచ్చింద వచ్చిందంటా అన్నాం కాండి వచ్చిందని చెప్పలేద
ఉమ్
ఉమ్మే వచ్చుంది అంత రోజు బయట తింటున గ అందుకు
ఉ హు
ఆ
వెస్ట హాల వెస్ట హాలప్పే ని కమానే
చెప్తా ముందే ఎందుకు అప్పుడు పెడతా జష సాాంత్రం బడతాలా మ మాతా దినమండి
చూజట శిూల్కి శాంతని
ఆ ఇంపార్టెంట్కి వెళ్లాల్సిందే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తాను అని చెప్తాను
హ
ఆ
అ అ అది ఇంగ మానచ్చ కదా చక్కరా
చూద్దాం ఏదో ఇంటర్వ్యూలు తెస్తున్న అంటున్నారు ఎంత మాత్రం రాస్తారు
అవును చెప్పేశారు మొహమ్మీద మాద స జత సరేాల
ఆ వాళ్దగ్ కారమా వే కంపెనీలేటి విలిపిస్తున్నారు రోబోటిక్స్ కంపెనీలు ఉంటాయి కదా
అ నార్మల్గా వాడే ఉన్నాడు నాకు తెలిసి ఎవరి వర్కు ఇప్పలో ఎవరి పేరు ఇప్పదు అన్నాది కద అంటే బైట కం కొనుక కదా అ
కాదు కాదు వాళ్ళ కంపెనీకి చెప్పింది బయట కంపెనీ వాళ్ళకి మా పరుగురు రెజ్యమ్లు పెట్టారు
అదస్తే అ రాక మత ఎందుకు మీరా అనాాలుగగు తారీకుు సె అ నాలుగు తారీఖు సెలబ్రేట్
అడుగుతా అవల్ హాక్తంట ఉం పర్వచ ఉండాల్సిందే అన్నారు అనుకోండి
ఫోర్త్ ఫిఫత్ హక్తానా
ఆ రెండు రోజులు ఫార్టీ ఎయిట్ అవర్స్ ఉండాల్సిందే అని అన్నారు కొనన్ మానస్తాను ఇంకా రా సర ఇంక నేను మా ఇంట్లో అలాంటివి ఎంప్రెస్ చేయ్యారు. అని చెప్పి చెప్తాను లేదు ఆక్తానే ఏం కాదు ఉ నార్మల్ గానే ఆఫీస్ టైమింగ్స్ ఏమ్మాన్నారండి
చెప్పు ఆఫిస్ టైమ్స్ అంటే నేన్ అంటే నేను ఏమ్ అంటే చక్కగా ఉంటావా నువ్ నాతో
అవునా
ఇంకెందుకు ఎటగో బొక్కే గా ఉమ్మా ఎందుకు తమ్ముడు ఆ రోజు
సోది ఒప్పు కుంటే బాగుండు ఆ రెండు రోజుల్ లీవ్ అంటే ఇయ్యారే మళ్ళ వచ్చి వాళ్ళ ఇచ్చేదా సర్టిఫికెట్ వదిలేసుకోన ఇ తే
ఆహా అయకట్ అయ్యింది. ఒక్క సర్టిఫికెట్ తెచ్చుకోండి మంచిగా ఉంది.
ఏయరేమో మరి ఒక్కసారి చూద్దాం ఏదో ఒక్కటి
అంటే మళ్ళీ చెప్పేసేయ్ సార్ పెడ్తారా ముందే అడుగు చూషి ఇదే అడుగు సార్ ఇలా థర్స్ డే ఫ్రైడే నన్ అడిగిరా ట్వంటి ఫోర్ అవర్స్ ఫార్టీ ఎయిట్ అవర్స్ ఎట్లనో ఆఫీస్ టైమింగ్స్ అయితే ఆఫీస్ టైమింగ్స్ అయితే మా ఇంట్లో ముందు చెప్పేసి ఆఫీస్ టైమింగ్స్ అయితే మా ఇంట్లో నుమా సార్ ల్యాప్టాప్స్ లో వద్దన్నారు అని చెప్పేసి నాకైతే సర్టిఫికేట్ కావాల్సిందే అని అడుగో, హలో హలో